హ
బాగున్నార అండి
బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నా మండి తిన్నారా
ఆ తిన్నాం మీరు చెప్ భోన్ చేసారా
అవునండి భోన్ చేసాం ఏం కూర వండుకున్నారండి
మేమా మేం చికెన్ వండుకున్నామండి మీరు
మేమా ఈ రోజు గారే నాటుకోడు పులుసు మ రెమో మటను చాలా అండి అంటే మా ఇంట్ల కాదు ఫంక్షన్ ఫంక్షన్ కేల్లామండి
ఓహొ
మా బంధువుల్దీ ఫంక్షన్ ఉంది. ఉంది. ఈ రోజు మార్నింగ్ నుంచ్ ఈవినింగ్ దాకా అక్కడేనండి.
ఆహా
మార్నింగ్ టిఫిన్ కీ మధ్యాహ్నం లంచ్ కీ ఆయ్ డిన్నర్ కూడా అంతేనండి.
ఆహా
చాలా కూరలండి ఈరోజు మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి. బా చాలా బాగుందండి. టేస్టీ గా ఉంటాది.
ఓకే మీకు బాగా ఫేవరెట్ ఏంటి ఏంటి ఫుడ్లో
నాకా గు గుత్తవంకాయ అండి. గుత్తి వంకాయ, చపాతి సమోసా. అదే బజ్జీలు అంటారు. మీరేమంటారండి బజ్జీల్ని మిరపకాయ్ బజ్జీ మిరపకాయ్ బజ్జీలండీ
ఆహా ఉగాది అలా సెలబ్రేట్ చేసుకున్నారు.
మే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఏం కూరలు వండుకున్నారండి. ఆ రోజు మీరు
మేము ఏం చేసామండి స్పెషల్ ఏం లేదు అండి మార్నింగ్ లేసి స్నానాలయి చేేసి ఇల్లంతా సక పెట్టుకొని పూజేసుకుని కొంచెం పులిహర వండుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పిల్లల్ని ఎత్తుకోని స్నానాలు చేపించి ఆ చేసామండి. ఉగాది పచ్చడి చేసాము. ఏం వేస్తామండి. చింతపండు వేస్తామండి. మామిడికాయ వేస్తాము. బెల్లం వేస్తాము. అరటిపండు వేస్తాము. ఇంకా ఏమనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ చేద్దాం అంటే సపోర్ట లైట్ గా ఆ యాప యాపాపుల్లలు దొరుకుతద అండి. ఏప పూవ్వు కొనుకుము చెట్లు చెట్లు దగ్గరే ఉన్నాయి
అవును
ఆ పక్కనే ఉన్నాయి
పిల్లలు తిన్నారండి ఇష్టంగా
ఆ తినలేదండి అంటే చిన్నపిల్లలు దానివల్ల ఆహా నచ్చలేదు బలవంతంగా ఒక స్పూన్ పెట్టాము
హ
అ
పిల్లలు కూడా తినలేదండి చేదుగా ఉందమ్మా అన్నారు మ మాకు మామిడి కాయలు ఇంటికాడే ఉన్నాయండి బొబ్బట్ ఆ ఉందండీ ఒకటి ఉంది పెద్దది బాగు బాగా కాస్తుంది మది చెట్టు
ఆ ఇప్పుడు సీజన్ కదండి
అవును అంటే మేము పచ్చట్లు పడతామండి మామిడికాయ పచ్చడి ఇంటికాడు నే ఇంటి కాడ చెట్లలోయి వేసి పట్టేస్తుందండి మా అత్తగారు
ఉహ మీకు రాదండి
మాకు రాదండి అత్తయ్య గారే చేస్తారండి ఆ ఉగాది పను లేదండి మీరు
సినిమాలకి కట మేము వెళ్తామండి మాకిక్కడ ఇ మాల్ ఉంటది ఆ మాల్లో పిల్లల్ని ఆడికి పిల్లలు ఏమో ఆడుకుంటారు ఆ అట్లా అయిపోయి ఇ మళ్ళీ అక్కడే థీయేటర్ ఉంటుంది దాంట్లో మూవీ చూసి వచ్చావాలమ్ అనమాట
ఏ మూవీకి వెళ్ళారండి
ఊ ఇప్పుడు రీసెంట్ మొన్న వచ్చింది దూరంధర్ మూవీ
అవునవును పవన్ కళ్యాణ్ వెళ్ళే ఆ
ఆ వెళ్ళాం అండి
బాగుందండి
హ పర్లేదు అండి బానే ఉంది ముూసలోడు అయిపోతున్నాడు కదండి. పర్లేదు రా
అదే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారండి బాగుందన్నారు మీరు మీరు చూడొచ్చు వెళ్ళండి అన్నారు నన్ను
అంత బానే ఉంది కానీ శ్రీలీల యాక్ట్ టింగ్ బాలేదు అండి అందుల
అదేనండి ఉగాది పచ్చెడు ర ఆ రోజు ఉగాది పండుగ రోజు ఇంకా వేరు. ది ఏం చేసుకున్నారండి వేరు ఎ వంట
వేరే వంటే ఏం చేయలేదండి అంటే చిన్నపిల్లలు కదా ఒక పులిహోర చేసాను పులిహోర నే సేమ్యా చేద్దాం అనుకున్నాను కానీ కుదార్లేదు
అవున బొబ్బట్లు చేయరా అండి మీరు
చేయలేదండి మా చెల్లి చేసింది ఇచ్చింది తిన్నాము. బొబ్బట్లు కేసరీ ఆహా ఏ బొబ్బట్లుండి పూర్ణం బొబ్బట్లా లేకపోతే కేసరి బొబ్బట్లు
పూర్ణం బొబ్బట్లుండి ఆహా మా చు చూట్టలు వచ్చి రాలికి కూడా చేసి పెట్టిందండి మా అత్తయ్య చాలా ఎన్ని ఒక ఫిఫ్టీ దాకా చేసిందండి బొబ్బట్లు. ఆ అన్ని చేసిందండి మా ఆ బాగా చేస్తారండి.
ఏ వంటలు బాగా చేస్తారండి మీ అత్తయ్య గారు.
అన్ని ఈ వంటలని కాదండి మొత్తం అన్ని బాగా వండుతారు
ఉహు మరి మీరే ఏం నేర్చు కున్నారు మీ అత్తయ్య దగ్గర
అన్ని నేర్చుకున్నా అండి బొబ్బట్లు రొట్లు దప్ప అన్నీ వస్తాయి. కొన్ని కొన్ని ప పచ్చట్లు చేస్తాది అయి రావండి రోటి పచ్చట్లు వచ్చండి. వంకాయ ఆ బాగా రోజు అండి రోజు రోట్లో చేసి పెట్టినా ఇష్టం తింటారు మా వాళ్ళు
వంటో
లోకి పచ్చడి కూడా రోట్ లోనే చేస్తాం. మండి
ఆహా మిక్సీల్ వాడ్రా అయితే.
అంటే వాడుతాము. ఇష్టం ఉండదు మా వాళ్ళకి.
ఓకే అంటే రోటి పచ్చడి టేస్ట్ ఉంటాదని.
అవును పిల్లలు కూడా అండి. మిక్సీకి ఇస్తేసలు తిన్రు. రోట్ పచ్చడనే అడుగుతారు ఈ మధ్య అయితే. ఓపిక లేక్ రోట్ లో చేయట్లేదండి. కానే వన్ మంత్ నుంచి.
ఆహా మరి ఒప్పుకుంట్న్రా మీ వాళ్ త్ మాదా
పర్లేదండి అలాగే తింటున్నారు.
ఉహ్
ఇగేన్
మేము రేరుగా అంటే మేము ఎక్కువ మీ క్షియనండి అంటే రో ట్ పచ్చడదే అది చేసే టైం లేదు.
అవున
ఉహ్మ్ ఇప్పుడు రేరుగా తింటాం అంతే. పడుకున్నారంందు అక్కడ వ ఎక్కువ వడికిచ్చారు.
ఆహ్ హా
పడుకుండ్రా అంటే పడుకున్నారు.
అదే అండి. పిల్లలు చిన్న పిల్లలండి?
ఆ చిన్న పిల్లల్
అదే అండి. పడుకున్నరాండి మా పిల్లలు కూడా అల్లు లేగిసింటే మనం ఫోన్ లో ఎట్టమాట్
మాట్లాడుకొని ఆహ్ ఉహ్మ్
ఇంకేండండి విశేషాలు
ఇరే సేప్పాలండి.
మీకే ఏ హీరో ఇష్టమండి.
మాకు బాగా మహేష్ బాబు ఇష్టమండి.
అవునా మాక్ అల్లు అర్జున్ అంటే ఇష్
ఏ సినిమా ఇష్టమండి, అల్లా అర్జున్ వచ్చిన సినిమాలో?
అల్లు అర్జున్ మూవీ అంటే, సన్నాఫ్ సత్యమూర్తి అంటే అప్పుడు నేను టెన్త్ లో ఉండేదానండి. అప్పుడే రిలీజ్ అయింది. అప్పుడే ఫస్ట్ టైం కూడా థియేటర్ వెళ్ళింది కూడా నేను
ఆహా అదే ఫస్ట్ మూవీయా థియేటర్ లో, ఏండి అంటే మీ ఊర్లో కొమ్ముం థియేటర్లు ఉండవా?
ఆహా ఉండవు, నేను కాలేజ్ లో చదివేటప్పుడు ఇప్పుడు అక్కడే థియేటర్ ఉండేది, మా ఊర్ కి అక్కడికి చాలా దూరం అండి. ఉ టెన్త్ ఎగ్జామ్స్ రాసేసి మూవీ కేళ్ళమండి లాస్ట్ లాస్ రోజు
ఓకే హీరోయిన్ ఎవరండి బాగా ఫేవరెట్టు
నాక కాజలండి మీకు
కాజల నాకు నాకు ఎవరు లేరండి, హీరోయిన్ అయితే ఒకప్పుడు నిత్యమీనన్ నచ్చేది. సినిమాలు ఆపేసింది కదా పెళ్లా ఇంకా
మ్మ్
హ్మ్
ఇంకా ఏం వంటలు బాగా చేస్తారంటడి మీరు.
నేనండి నాకు తెలిసి, నేను చికెన్ ఫ్రై బాగా చేసుకుంటానండి. అంటే నచ్చుతది నాకు నచ్ అంటే మామూలుగా డీప్ ఫ్రై లాగా. కొంచెం లైట్ గా గ్రేవి చల మరీ గ్రేవిగా ఉంటే ఇష్టం ఉండదండి.
ఆహ
మ్మ్ అది చికెన్ ఒకటేని ఇంకా ఏదన్నా ఈగురుకూరలు ఉంటాయి కదా, అయి బా వండుతను.
అదేనండి
మీరు?
నేను కు మటను, చికెను బా వండుతానండి.
ఉ నాన్ వెజ్ తింటారండి మీరు మ్
మా ఇంట్లో ఇష్టంగా తింటారండి వారానికి ఒకసారి వండుకుంటాం ఖచ్చితంగా సండే సండే కచ్చితంగా వండుతానండి నేను
ఉ మటను చే చికను ఫ్రాన్స్ ఇవ్వని తింటారా
ఆ ప్రాన్స్ కూడా తింటారండి ప్రాన్స్ దొరకవండి ఇక్కడ చాలా రేర్ గా మా ఫ్రెండు మా ఫ్రెండ్ ఊరు వెళ్ళినప్పుడు తెస్ తినండి ఫిష్ ఫిష్ బాగా దొరుకుతాయాండి మా దగ్గరే అసలా చెరువు దగ్ గ్రేమ హ్మ్ బా దొరుకుతాయి మా ఆయన ఇష్టం తెస్తారండి మాఆయన
మీ అత్తయ్య గారు వండుతారా అండి చేపల కూర లేకపోతే మీరే వండుతారా
మా అత్తయ్య గారు వండితేనే ఇష్టం అండి మాఆయనకి
అంటే పులుసా ఐతే ఫ్రై ఏమైనా తిం టారు
పులుసే బా తింటారండి ఇష్టంగా
పుల్సులేనా
ఆ బా తింటారండి దేంట్లోకైనా చింత పండు యూజ్ చేస్తుంది అత్తమ్మ
ఆహా మీ ఇగురిలో కూడా వండుత ఏత్తారండి చింతపండు
ఇగుర్లోకి ఏయరండి
ఇగుర్కోర్లు ఏయరా ఓన్లీ జస్ట్ మ్ పులుసుల్కేనా చట్నీ ఒకట ఉండాలి
ఆ ఉండాలి
టిఫిన్ ఏం చెప్ సరెండి
టిఫిన్ దోశ ఒక రోజ ఏమో దోశ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు ఉగ్గాని
ఆహా ఉగ్గాని అంటే ఏంటండి
ఒకంటే బొరుగులతో చేస్తారు కదండి మీకు తెలిదా
మార్మురాల మార్మురాల ఆ ఆ ఎలా చెస్ స్తారండి అంటే విన్నాను కానీ ఎప్పుడు తినలేదు అంటే మా సిస్టర్ ఉండేది అందుకని ఎప్పుడు వండి పెట్టలేదు వాళ్ళు తింటారు గానీ నాకు వండి పెట్టలేదు ఆ
పచ్చిమిరక్ పచ్చిమిరకాయ చిన్న కో చూసుకోవాలండి కోసుకున్నాక ఉల్లిపాయ సన్నగ కోసుకోవాలి అంటే మనకి ఎక్కువ గ్రేవీగా ఉండాలంటే దాంట్లోకి
ఉం
టమాటా ఎక్కువ వేసుకోవాలి ఆ ఉల్లిపాయ అయితే ఒకటే ఏసు కోవాలి అంటే మీరిద్దరే కాబట్టి ఒక టే చాలు
ఒకటి సరిపోద్దా అన్ టారా అంటే కారం ఎక్కువ ఉండ లా తక్కువ ఉంటే బాగుంట
అంటే మీరు స్పైసీగా తింటే కారం ఎక్కువ వేసుకోండి కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆ అయిఉమ్ మూడు బాగా ఫ్రై చేసేసి పక్కన బోరు గుల్ నాన పెట్టేస్ కొన్ని బొరుగులు నాన్పె అదే తడిపినాక అయ్యి వాటర్ లో పిండేసి దాన్ ట్లోకేసుకుని కలుపుకోవాలి
అంతేనా అంటే తాలింపు కింద
ఆ అంతే మనం పులిహోర ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి
ఆహా కరువు అయి వస్తా ఏందీ
కారం అస్సలు వాడరండి పచ్చిమిరకాయలు ఉంటాయిగా కారం అసలు ఆ
పసుపు కాని ఏమి వాడరా
అంటే పసుపు వాడతామండి పసుపు ఉప్పు కొత్తిమీర ఉంటే కొత్తిమీర లైట్ గా
ఊ ఊ
అంతే ఇంకేం అవసరం లేదు దాంట్లోకి
ఓకే అండి
మరమరాలు కాకుండా రైస్ కూడా కుని కలుపుకోవచ్చండి దాంట్లోకి
ఓకే మంది ట్వెల్వ్ మినిట్స్ ఏనాండి మీకు
టెన్ టెన్ ఎంత అయిందా
ఆ
కాల్ చేసి
ఓకే అండి తా థ్యాంక్ యూ అండి మీకు
బాయ్ అండి